బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
అయిపోయిందండి లంచ్ చేశారా
చేసానండి మీరు చేసారా
ఊ
తున్నారు
ఏం చేయట్లేదండి కలినే వర్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నా. ఇప్పుడే అయిపోయింది వర్క్ అయిపోయింది నాది. ఆ తిన్న తిన్న తిన్నా మీది అయిందా
ఏ పెషల్ మాది వాలా
ఇవాళ పాలకూర అండి
ఆ
ఉ పాలకూర్తోనే తిన్నా
ఆ హ
మీదండ్
మాది యెలం పప్పండి
పప్పు
ఉ
మాది రెగ్యులర్గ్ రోజు పప్పు ఇవాళ పాలకూర చేశారు.
ఆహా ఓకే నండి మది మండే మండే పప్పు చేస్తాం. ఉ ఉ టూ డేస్ ఒక్క సారి పప్పు మా ఇంట్లో ఎక్కువే
మెండేటరీగా ఓకే పిల్లలు బాగున్నారండి
ఆ బాగున్నారండి
ఉ ఏమ్ లేదు సినిమా దేష సవనస్ దీని దగ్గరకి వచ్చాను షాపింగ్కి వచ్చి సినిమా చూద్దామని వచ్ వచ్చాను ఈ రీసెంట్ గాస్ మీరు మొన్న ఒక సినిమా చూసా అన్నారు కదా, ఆ సినిమా పేరెంటో కనుక్కొని ఆ స్ చూదాం అనుకుంటున్నా ఏ సినిమా బాగుంటుందండి ఈ మధ్యలో
రీసెంట్గా అయితే మా పిల్లలయితే మనస్ వర ప్రసదులే సినిమా చూసారు మే చిరంజీవి తిన్నల ప్రసాదు
ఓకే వరప్రసాద్ ఆ ఉమ్
ఇద్దరు పిల్లలు మా సార్ వాళ్ళు చూసారు మార్గం చిన్నదయితే
ఉ
మార్గల్ మార్గల్ తా పో ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే మాకు దమ్ ముందు చూసా ఎక్కువ
అవునా హ్మ్ ఇంకా ఓన్లీ మీకు ఇష్టమైన హీరో ఎవర నేను కూడా దానికే ఎళ్దాం అనుకుంటున్నా శంకర్ వర ప్రసాద్ గారిక హ్మ్ ఇంకా టైమ్ ఉందట ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ ఉందటా
ఆహా
ఆ అదే ఈ లోపుల మీతో దానికి సినిమా ఎట్లుందో కనుకుందాం అని ఫీడ్బ్యాక్ ఉ బానే ఉందట మేడం రేటింగ్ ఎట్లా ఉందన్
బానే ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పోంది బా అవునా
ఇష్టమైన హీరో ఎవరండి హీరో హీరోయిన్ ఎవరు మీకిష్టమైన హీరో హీరోయిన్
నాకిష్టమైన హీరో సిద్ధార్థ్ అండి
సిద్ధార్థ్ ఓకే ఆయన బెస్ట్ మూవీ ఏం చూశారు మీరు
తనే మూవీస్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేస్తూనే ఉంటా బొమ్మ రెండు మార్నింగ్స్
హ్మ్
తను వస్తానంటే నేను వద్దంటాన
హ్మ్
చాలా ఫేవరెట్ హీరో
అవునా ఏది త్రిషను ఆయన కాంబినేషన్ లో
ఆ ఆ ఆ అదే
ఓకే బానే ఉంటుందండి. నేను కూడా విన్నాను పేరు అది మూవీ బానే ఉంటది అని చెప్
హ్మ్ అదే రియల్ స్టోరీ అండి ఆ సినిమలో కూడ
అవునా
ఆ రియల్ స్టోర్ ఆధారంగనే తీసారు అది
హ్మ్ హ్మ్ ఎక్కడ రియల్ స్టోరి ఎక్కడనేదన్నా ఐడియా ఉంద
ఆహా ఎక్కడన్నా మనకు తెలియదులేగాని ఆ స్టోరీ ఏంది అంటే ఆ రియల్ గా జరిగిన స్టోరీని ఆధారంగా మూవీ తీసినట్టు
హ్మ్
నేమ్స్ పడేటప్పుడు చూపిస్తది లాస్ట్ సినిమా అయిపెనంక
హ్మ్
బావుంటది సండే చూడ
హ్మ్ హ్మ్ ఇంకా అండి మరీ హీరోయిన్ ఎవరి ఇష్టం మీకు
హీరోయినా జెనీలి లియ అండి
జెనీలియ ఓకె జెనీలియ మూవి ఏం చూసారు ఇష్టమైన మూవి
ఆ బొమ్మరిల్లు సినిమా సిద్ధార్థు ఆమెదొకటే కదా
ఓహో మీకు ఇష్టమైన హీరో ఇష్టమైన హీరోయిన్ వాళ్ళిద్దరేనా
హా
ఇంకా ఏమైన్నా చూశారా మీరూ జెనీలియ మూవీస్
ఆ జెనీలియ మూస్ చూసేసా ఆల్రెడీ మై స్టడీ స్ స్కూల్ టైంలోనే చూసెటోల్లం అట్ట కాలేజ్ టైంలో తర్వాత
ఓకే స్కూలింగ్ అంతా మరి ఎక్కడ కంప్లీట్ చేశారు
మా స్టోరీని మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే చేసానండి.
హ్మ్ ప్లస్ టూ అండి మరీ హ్మ్ ప్లస్ టూ ప్లస్ టూ
ప్లస్ టూ ఏ కూడా
హ్మ్ సిటీలో చేశారు గాడ్యుయేషన్ కూడా అక్కడేనా రియలిస్టిక్ ఇంకా హీరోయిన్ గాని వేరే రామ్ చరణ్ గాని ఇంకా
అది ఇయ్యలు వచ్చిన వాళ్ళ అయితే అల్లు అర్జున్ నాకు చాలా ఇష్టంమండి ఆ ఉంట కదా ముగసు
ఆ
అల్లు అర్జున్ అయితే ఇష్టం
అల్లు అర్జున్ గారిది ఏ మూవీ ఇష్టం బాగ
సరైనోడు సినిమా ఇష్టం అండి సరైనోడు
హు హు అందులో హీరోయిన్ ఏమ కదా సరేంటి
అంతే అంతే
సరే గుర్తు రావట్లేదులేండి
ఆ ఆ
తెలుసా తెలుసా సాంగ్ఉంటంది సాంగ్స్ బాగుంటాయి పేరు నోట్లో తిరుగుతుంది గాని గుర్తుకు రావట్లే
ఆ హీరోయిన్ పేరు
మరి ఇంకా అండి ఈన్ గారు మూవీస్ చూస్తారా మన బాలకృష్ణ గారీ మూవీస్ చతార
కొంచెం రేర్ అండి తక్కువ తక్కువ తక్కువ చూస్తాం హోలి మనకి
హు
చూ మ
హు డైలాగ్స్ అందులో ఆయన పంచ డైలాగ్స్ ఏమన్నా ఇష్టంగా ఇంటార
అంతా ఇష్టా మేమిన్న
ఉ అంటే నాకు ఒక పంచటయలాకి ఇష్టం లేండి అందుకని ఆ అది అది ఏదో మూవి మరి దాని పేరు ఏదో ఉంది ఆ కొ అయితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు సరిపోవ అంటారు చూడండి ఆ ఆ పంచడియలాకి ఇస్తలేండి ఆ ఏంటండి మరి ఏమనండి అది ఏదో మూవీ ఆ మూవీలో డైలాగులు బాగుంటాయి మరి ఆయన ఆయన పంచ్ డైలాగ్స్ ఎక్కువ చూస్తుంటా అండి నేను
హు హు
మీకు మీరేమైన్నా పంచ డైలాగ్స్ ఇష్టంగా చూస్తారా
ఎక్కువ ఏం లేదండి ఊల స్టోరీ బులే ఇస్తూ ఉంటాం స్టోరీ ఉండాలి మై
అంటే ఎట్లా అది పీఫుల్ స్టోరీనా ఫ్యామిలీ స్టోరీనా లవ్ స్టోరీనా ఎట్లా ఏదంటే
అదే ఫ్యామిలీ ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నా లవ్ స్టోరీస్ అంతా ఎక్ వస్తుంది
ఓకే అంటే ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఎక్కువ మూవీ ఏ ఏనా ఎక్కువ చేస్తాడు ఇక ఎవరు వెంకటష్ విక్ట్రీ వెంకటష్ ఫ్యామిలీ కి బాగా ఫేమస్ అంటారు
సంక్రాంతికి వస్తున్నామా అమ్మ సార్ద అది కూడా కూడా బాగునంటదు
మూవీ ఏం చూస్తారంటే త్రిగర్ ఫ్యామిలీ అంటున్నారు ఫ్యామిలీ మూవీస్ ఇష్టం పడుతు అంటున్నారు.
లాస్ట్ ఇయర్ రాలేద మనకి
అవునవును
అవు బాగుంటాయి అందులో సాంగ్స్ కూడా బానే ఉంటాయి.
మరి ఇంకొకటి ఇప్పుడు ఆ సంక్రాంతి మూవీ కూడా ఆయన గారిది ఉందిగా వెంకటేష్ గారిది
ఆ ఫస్ట్ లో ఫస్ట్ ఆ ఫస్ట్ లో సంక్రాంతి అని ఫ్యామిలీ మూవీ ఉందిగానీ రీసెంట్ లాస్ట్ ఇయర్ వచ్చింది సంక్రాంతికి మేము వస్తున్నాం లేదా
ఓకే రీసెంట్ మూవీస్ గురించి ఓకే
అ
ఆ ఇంకేం మూవీస్ చూసారంండి
చూ దాక అయితే ఇది మార్గంస్
ఏ మూవీ అండి
మగ్గం ఆ బావ అదే ఒక ఒక స్టూడెంట్ గైతే ఆయన ఏం చెయాలి
మ్
పోలీస్ ఐతాడు పోలీస్ కావాలని గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే దాని మీదనే మైండ్ పెట్టి ఏం చెయాలి అని ఆలోచించు గవర్నమెంట్ జాబ్ తెచ్చు
ఓకే
ఉ
ఇంకా మరి సీరియల్స్ ఏ ఇష్టంగా చూస్తారండి
ఇ మా లేడీస్ వచ్చేసరికి ఇక మా అత్తగర ఏమ డైలీ సిక్స్ మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ వచ్చింటే నైన్ వరకు సీరియల్స్ చూస్తునే ఉంటాం.
ము అందులో ఒక ఇష్టమైన సీరియల్ ఏంటండి
అ తాంత కది సిజను
కార్తకదిపమా హలో కార్తీక దిపం ఇప్పుడు నవవాసంతం నడు ఎందుకంటే అదింత బాగలేదు అంటున్నారు సెకండ్ యూనిట్ అది బాగా నవవాసం మొత్తం బాగలేదు అంటున్నారుగా
ఇ కొంచం అంటే బాగానే ఉంది సార్
ము అంటే ఎక్కువ దీప ఇ కావని మళ్ళీ మ్యారేజ్ చేసుకు పోటం ఆయన కార్లు తుడవటం
ఆ అవునవును అరే ఎట్లా విట్టారంటే వర్షను ఫస్ట్ ఊ మనపోడి జన్మలో ఒక ఒకలాగా ఉంటాము, సెకండ్ జన్మేషన్ సెకండ్ జన్మలో ఒకలాగా ఉంటాము ఆ వర్షంలో తీసినడు.
అంటే ఇదిల్ లైక్ మగధీర మూవి లో ఉన్న మాదిరగా ఉన్నదా
నవవాసంతం అని పెట్టరు
అండి మరి ఈ ఎపిసోడ్ లో పిల్లలు ఎంత మందిర దీపాకి కార్తిక్కి
ఆ ఫస్ట్ పాపే ఉంది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ తను
ఊ
టొఇ రన్న అయితుంది
ఉ హ్మ్
వాళ్ళ మమ్మీకి హెల్త్ భలేక హెల్త్ ఇష్యూస్ ప్రబ్లమ్స్ ఉందా ఇమె తప్ప చేద్దామ అని అనుకుంటుంది కానీ ప్రెగ్న్సీ పోతుంది
అవునా మరి ఇక ఫ్యూచర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో నడుస్తుంది అంటారా ఈ నవ వసంంద కార్తీ దీపం సీరియల్
ఆ నడుస్తన సార్ ఇ
ఉ రేటింగ్స్ బయట బాగలేవు దానికి అని అంటున్నారు ఒక మాట
స గంద మందగాకుచ్చంది
అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఉన్నంత క్లియర్గా ఇది లేదు ఆయన మంచి డాక్టర్ పొజిషన్ పోయి ఇప్పుడు ఈ పొజిషన్ కు వచ్చేసరికి
ఉ కొంచెం చూడలేకపోతున్నారు అంతే
మరి అసలు జనాల పబ్లిక్ బాగా ఇబ్బంది పెడుతున్నారు
అట్లా ఉంది కాగాని ఇష్టమైన ఇష్టం చూడాలనే ఉన్న వాళ్ళకే చూస్త వస్తూనే ఉంటారు లి అనిద ఉండారు కాగానీ నేను చెప్పినట్టు జనరేషన్ బట్టి ఉంటుంది కదా సార్
ఓకే ఓకే థ్యాంక్ యూ మేడ ఓకే థ్యాంక్ యూ మేడ ఓకే ఓకే ఓకే